హా గుడ్ ఆఫ్టర్నూన్.
అంత మంచిగున్నదా, బాగున్నరా?
అండి. మీరు అంత మంచిగా ఉన్నరా?
ఆ బాగున్నా.
ఆ ఇంకా ఏం చేస్తున్నారు?
ఇంకేం లేదండి. ఏం లేదు అ మేడం. మీ కాలేజ్ ఫీజ్ ఎంత మేడం?
నాకు కాలేజ్ ఫీజ్ వచ్చేసి అలాట్మెంట్ కాబట్టి నాకు ఫిఫ్టీ థౌజండ్ పడ్డది ఇయర్ కి. అదే మేనేజ్మెంట్ అయితే లక్ష రూపాయలు.
అమ్మో లక్ష రూపాలు. వన్ ఇయర్కా అవునా
ఉ
ఏ కాలేజ్ అక్క నువ్వు? ఏ కాలేజ్ మేడం?
నాది అచ్చేసి ఇక్కడ కాదండి. జానావి నా కాలేజ్ పేరు.
ఆహా
ఉ ఆహా ఇక్కడ కాదు అది డిస్ స్టన్స్ లో ఉన్నది అన్నమాట.
పొద్దున టిఫిన్ చేశాడా.
ఆ చేసామండి టిఫిన్. మమ్మీ మార్నింగ్ చపాతి చేసింది. ఎగ్ కర్రీ చేసింది ఇగ అదే తిన్నా.
అవునా మేం చేశి తిన్నా అండి. ఇంట్లో మమ్మీ అన్నమే అండింది తిన్నాను.
ఉహ్ మీకు ఏమైనా వచ్చా అండి చిన్న చిన్న కుకింగ్ స్కిల్స్ ఏమన్నా ఉన్నయా మీ దగ్గర కూడా.
నేను ఏం చేయా, నేను కుకింగ్ చేస్తా అంటే ఆమ్లెట్ ఏసుకొని తింటా గంతే.
అంతేనా అంటే ఎప్పుడు ఏం ట్రై చేయలేదా ఎ ఇట్లా ఎమన్నా కొత్తగా నేర్చుకుందాం.
ఎప్పుడు చేయ్యలే చేత్తె మా చెల్లె చేస్తది నేనేం ఇంట్ల ఎప్పుడు చేయలేదండి.
ఆహా ఉ అంటే ఇప్పుడెందంటే ట్రెండింగ్ బా నడుస్ ఉందిగదా బాయిస్ కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుందనుకో కుకింగ్ లో ఫ్రైస్ అనేసి కొత్త కొత్త కర్రీసనేసి కొత్త కొత్త డిషెస్
ఆ అందరు చేస్తున్నారు మా రిలేవ్టివ్స్ కూడా చేస్తున్నారు బిర్యానీ అని ప్లేస్ ఉన్నవా మీకేమచ్చండి కుకింగ్ ల
నా కుకింగ్ నేనన్ని చేస్తానండి రీసెంట్లీ నేన్ బిర్యానీ కూడా చేసాను అది మా వాళ్ళక్ కూడా చాలా నచ్చింది ఫస్ట్ టైం చేశాను చాలా బాగుందన్ చెప్పారు
అవునా
ఉ
బిర్యానీ తప్ప అన్ని జేస్తారా ఎ అదొక్కటే జేస్తారా
లేదు బిర్యానీ చేసి బిర్యానీ చేయడం నేర్చుకున్న ఆల్రేడి ఒకసారి చేశాను కాబట్టి ఆ నాకోచ్చేసిందది చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రైస్ ఫ్రైస్ అన్ని ఇస్తానండి చికెన్ మటన్ ఫిష్ అన్ని చేస్తా
అవునా
ఉ
వెల్డింగ్ తీనేష్
కర్రీ అయితే నేన్ మటనోకటే ఇంకా చెయ్యలేదు కర్రీ నాకు కొంచం అది భయమయితది అంటే కొంచెం విజిల్స్ ఎక్కువ చే ఏ పెట్టాలి కదా తొందరగా ఉడకదు మటన్ కూడా అర్ధం కాద్ నాకది తొందరగా ఒక రెండు సార్లు కుక్ చేస్తే అది కూడా నేన్ పర్ఫెక్ట్ అయితాను
అది ఒక్కొక్కసారి ఉడ్కుతది ఒక్కొక్కసార్
ఆ ఉడ్కదు ఆ అంటే కొన్ని ఏంటిదంటే లెఫ్ట్ ఓవర్ ఫుడ్స్ ఉంటాయి గదా అంట్ టి ఈయాల కోయంది నిన్న కోసి పెడతారు వాళ్ళు అలాంటివి ఉంటే కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది ఆ అది మనకర్థం కాదు వాడేమొ ఇయల్టిదే కోసాడని మనం అనుకుంటాం సో అల నాకు కుకింగ్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ ఉందన్నమాట అది ప్రెషర్ అయితే మట్ ఉట్టిగ ఉడుగిపోతది మెత్తగయితది కాబట్టి
ఆ
ఉ ఫ్రిడ్జ్ లో పెట్టింది వంటకి ఫర్ అయితే టైం చాల్ టైం పట్టింది ప్లెస్ దానికి టేస్ట్ కూడా అనిపియదు వండితే కర్రి
అవును
ఉ
ఏమన్నా స్టోరీ చెప్పరా అండి
ఉ దేని మీద్ చెప్పుమంటరండి
మీరు జూసిన సిరీస్ గురించే చెప్పండ్
ఆ నేన్ చూసిన సిరీస్ అయితే వెంట్స్ డే అదినాక్ చాలా బాగా నచ్చింది సర్ దానికేన్ క్యారెక్టర్ కూడా ఎంత బా నచ్చిందంటే నాకు ఆల్మోస్ట్ గల్స్ అయితే ఇలాగే ఉండాలనుకున్నా నేనైతే అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి భయపడదు తొందరగా ప్యానిక్ అవ్వదు రియాక్టవ్వదు ఎలాంటి వాళ్ళున్నా సరే నాలుగు రోజులు పండుతది అది ఎం ఎంత పెద్ద సిచ్యుషన్ అయిన సరే అదోక్కతే ఫేస్ చేసేదన్నమాట దానికి దానికి ఎవర్ సపోర్ట్ అది అడగదు ఎవరి హెల్పర్ కూడా అడగదు తనతో పాటు ఒకడుంటాడ్ అంటే ఒక చేయ్యుంటదన్నమాట
ఉ
ఒక చెయ్యి మాత్రమే ఇంత వరకు హ్యాండ్ ఆ హ్యాండ్ అన్కి హెల్ప్ చేసుకుంటూ ఉంటాడు వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట దా హ్యాండ్ ఇది సో దీనికి ప్రతి ఒక్క వర్క్ లో వాడు హెల్ప్ చేస్తాడు దీన్ని అంటే ఫైండ్ అవుట్ చేయడం ఎవరు ఏంటిదని కనుక్కోవడం దానికి ప్రాణం ఉంటది కానీ అది జస్ట్ ఒక ఆబ్జెక్ట్ లాగా పని చేసేది దానికి బాడి ఉండదు హ్మ్ లాస్ట్కి తెల్సతది ఆ మూవి మొత్తం అయిపోయాక హ్యాండ్ ఎవర్ ది అనేసి
ఆ
అయితే ఈ వెడ్నెస్డే వాళ్ళ డాడీకి సూపర్ పవర్స్ ఉంటాయి అంటే ఈ వెన్స్డే ఫ్యామిలీ ఆ వెన్స్డే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక్కొక్క సూపర్ పవర్ ఉంటది అయితే వాళ్ళ డాడీ అక్కడ చదువుకున్నారు డాడీ మమ్మీ దాన్ని కూడా అదే స్కూల్ల్లో వేస్తారు అనమాట ఆ స్కూలో కూడా పిల్లలు అంతే ఒక్కొక్కారికి ఒక్కొక్క సూపర్ పవర్ ఉంది అలామ వెల్ల డాడీ కూడా సూపర్ పవర్స్ ఉం అంటే ఒకతన్ని ఆ బాడీ సూపర్ పవర్స్ తీసుకుందాం అనుకుంటాడు
ఆ
ఆ అయితే అది పాసిబుల్ కాదు అయితే మళ్ళీ డాడీ ఇక్కడ సూపర్ పవర్స్ పోతాయి వాడు అక్కడ డమ్మల్ అయిపోతాడు ఇక అయితే వీడు చేయని నరికిస్తారు అన్నమాట వీళ్ళ మమ్మీ ఓ ఎవరనో ఎక్కుతారు వాని చంపబోతే ఆ వాడి చెయ్యే ఇప్పుడు వెడ్నెస్డే దగ్గర ఉంటది ఆ చెయ్యకి తెలవదు ఆ దీని బాడీ అది అని
ఆ
కానీ చాలా బాగు అనిపించిందండి నాకు అందులో మళ్ళీ దాని ఫ్రెండ్స్ కూడా ఉంటారు ఆ స్కూల్ల్లో ఈనాడ అని ఒకటి ఉంటది అది వేర్ ఉల్ఫ్ అన్నమాట ఉల్ఫ తెలుసు కదా మీకు నక్కా ఏమమంటారు తెలుగులో ఆ అయితే అది మార్నింగ్ ఎట్లాంటది నైట్ అయితే అట్లా మారుతది అనమాట చంద్రగ్రహణం అలా కదా అది వచ్చినప్పుడు అది నక్కలా మారిపోతది
ఆ నైట్ మారిపోతది అట్లా
ఆ అవును నైట్ మారుతుది అదది ఇది ఒక్కొక్కరి లో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాడికి తల మీద మొత్తం స్నేక్స్ ఉంటాయి వాడి ఫేస్ అట్లా స్నేక్స్ చూస్తే వాళ్ళు అక్కడే ఏమన్నా స్టోన్ లా మారిపోతారు ఇంకొక ఆమె ఉంటది ఆమె ఏంటంటే మాన్పటేేశన్నమాట
హ్మ్
మ్మ్ సైరన్ సాంగ్ంచి ఇంకొక్క పోవారు ఉంటదన్నమాట అదే మము చెప్తే కతం ఆ మాటకి వాళ్ళు మెంబర్లు అయిపోతారు
ఆహా
మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిది ఒకటి ఉంటంది అన్నమాట అందులో చాలా బా అనిపిచింది నాకు అందులో మూవీ
ఆహా
ఇ దాంట్ కూడా బిట్ కూడా బోరింగ్ అనిపియదు తెలుసా బాగా థ్రిల్లింగ్ అనిపించింది నెక్ట్ంటిది నెక్స్ట్ ఏంటంటి అనట్టు అనిపించింది నాకు
మొత్తం ఎన్ని సిరీస్ ఉంటాయి అండి
హ్మ్ ఆ సిరీస్ వచ్చేసి ఒకటే సిరీస్ అండి కాబటి దానికి సీజన్ వన్ సీజన్ టూలా చేసిండు వాడు
ఆ
ఆ సీజన్ టూ అయిపోయింది సీజన్ త్రీ నెక్స్ట్ ఇయర్ వస్తుందంట ట్వంటీ సెవెన్ ఏర వంటి సంలో వస్తుందంటా నేను అది ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వేడిచేస్తున్నా దానికోసం
రోజు జుస్తడా అండి మీర్ సీరీస్
ఆ అంటే నా ఎంట్రెన్స్ ఐపయాక కాలేజ్ కీ టైమ్ ఉండే అన్ మాట టూ త్రీ మంత్స్ గ్యాపు ఈ గ్యాప్ లో ఏం చేయాలనేస్ నేను సీరిస్ సీసుకుంటున్నా అనమాట
ఔనా
మా హస్బెండ్ నెట్ ఫిక్స్ సైడే నాగరుండే అయితే ఆయన డ్యూటీకేళ్ తర్ దూవానికి అంత పర్టుకూలర్ టైమ్ ఉండదు కోశేనీ మూవీ సుసేంత సో నేను ఆ నెట్ ఫీ సిరీస్ చే నేన్ యూజు జుసుకునేది
ఉమ్
ఆ అట్లాని చుసుకుంటూ ఉండేది ఆయన వీలున్నప్పుడు ఆయన పాటు కొంచె చూసేద్దా అన్నమాట
ఆహా
అలాగే నాక్ బా ఇంట్రెస్ట్ పెరిగేంది లేపోతే నేన్ అస్సలు గంటల్ గంటలు కుచ్చోని చూడలంటే నాక్ ఇంట్రెస్ట్ ఉండదు
ఆ
ఆ సిరీస్ వల్ల నాక్ ఇంట్రెస్ట్ పెరిగింది ఇప్పుడు అదే చూడాలనుకుంటున్నా కానీ ఇంకా టైం దోర్ తేలేదు అ దైపోయాక ఇంకో జుస్ నన్నమాట అది హరర్ది కొంచమ్ చిల్లింగ్ అడ్వెంచర్ ఆఫ్ సబరినా అనిఉంటది అది కూడా చాలా బాఉంది
ఆహా
పెద్ద స్టోరీ అండి అది అస్సలు చూస్తుంటే అయిపోతేలేదు ఇంకా చాలా సీజన్స్ మిగిలున్నాయి అందులో ఇంగ నేన్ ఆన్కి పూలు స్టాప్ పెట్టాను అదొకటి ఐపోయాక ఆ దాన్ తరువాత ఇంకోట్ జుసాన్ నేను ఆ సిరీస్ పే నాక్ గుర్తుకొస్తలేదు యాటుంది ఉమ్ సిరిస్ పేర్ గుర్తులేదు నాకు హలో ఔను కానీ బాఉంటది అది గుడా
ఔనా
ఉమ్ మీర్ గాన్ చూసారండి ఇలానే
ఆ
మీర్ ఎమ్ జూసారా అలానే
చ్ నేన్ ఎమ్ జూడ్ లే
ఆహా
ఎప్పుడైనా హైద్రాబాద్ వెళ్ళరా అండి మీరు
హైడ్రాబాద్ ఆ ఏళ్ళలండి చాలా సార్లు ఏళ్ళాను
అడిబోయ్ ఎం జెశిందాండ మనం ఏమైనా టూర్స్ గట్లా తిరిగిల్ల ఆడా ఆడ తిరిగేటివి ఉంటాయ్ కదా అండి చూష్
ఆ అ అంటే చూడ్రామంటే ఆ చార్మీ నార్క్ ఎళ్ళాను ట్యాంక్ యే మా ఫ్రెండ్స్ పాటు ఓ సార్ ట్రిప్క్ కేళ్ళా మనమాట
ఆ
ట్రిప్ లాగా ఒక చిన్న ట్రిప్ కేళ్ళ మన్మాట మా ఫ్రెండ్స్ తో
అన్ని దిరిగిల్లా నెహ్రూ జూలాలీక జూ జూలాజికల్
అంతెంకీ లేదండి నాకు అంత పర్టికులర్ టైం దొరకలేదు న్యూయర్ రోజు అనేసి ఎల్నమ్ అంటే వాళ్ టెంపుల్ కేళ్త అన్నారు అయితే నేన్ గూడా ఓచ్చిన వాళ్ళతో పాటు తీస్ కెళ్తే కోహెడా అని ఒక చిన్నదుంటదనమాట అక్కడ గుట్ అంటే కొండలాగా కొంచెం పెద్దదే అది చిన్నది కాదు, అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్లా ఉంటది. అక్కడికి ఎళ్ళామన్నమాట. అక్కడ మీది ఇది మన హనుమంతుడిది టెంపులు సంథింగ్ ఏమో ఉంటది అక్కడ.
ఆ
ఆ గుట్ట మీదా కానీ బై పా పైకి ఎక్కాలిది. ప్లేస్ చాలా బాగుండే ఉమ్.
ఎటైనా గుడికి వెళ్ళారా అండి ఇవాళ?
ఉమ్
గుడికి వెళ్ళాడా అండి ఎప్పుడైనా?
ఆ మా ఫ్రెండ్స్ తో పాటు నైన్త్ లో ఉన్నప్పుడే ఎలిస వెళ్ళనండి స్కూల్ డేస్ లో. శివుడి టెంపుల్ కి ఎళ్ళాం అన్నమాట, అది గుడ గుట్ట మీద ఉంటది. అదే సథింగ్ ఎవరీది ఈ వెంకటేశ్వర స్వామిదని అన్నరు.
ఆ
మధ్యల దారిలో నాగమ్మ తల్లిది చిన్న టెంపుల్ ఉండే అక్కడికి ఎళ్లాం, అక్కడ నుంచి మళ్ళీ పైకి పైకి ఎక్కి శివుడు టెంపుల్ కెళ్ళాం, శివుడు టెంపుల్ కెళ్ళాక ఇంకా పై కొంచం వెంకటేశ్వర స్వామి గుట్ట అంటా అది ది ఆ గుట్ట కెళ్ళామన్నమాట అలా ఎల్లి చూసాను.
మీ ఫ్రెండ్స్ ఎంత మందాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్?
నాకు అంటే ఒకటి ఒకరే అని పర్టికులర్ గా లేరు. డిస్టెన్స్ లో నా ఎడ్యుకేషన్ అయింది అన్నవ డా అంటే ఆ మా డాడీ ది కాంట్రాక్ట్ బేసిక్ వర్క్ అవ్వడం వల్ల, నాకు అక్కడ కొత్త కొంతమంది ఇక్కడ కొంతమంది అయ్యారు ఫ్రెండ్స్.
ఆహా
ఉమ్ సో నాకు ఒకరే బెస్ట్ ఫ్రెండ్ అని పర్టికులర్ గా ఏం చెప్పలేనన్నమాట. ఉమ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి, మీ టైం ఇచ్చినందుకు.
ఓకే అండి.
ఉమ్